హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి బాగ నిద్ర వస్తుంది ఉత్తిగనే కూర్చొని ఉన్నాను ఏం లేవు ఊరికే ఉన్నాను ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడే మా చిన్న పాప నిద్రలేసిందండి అన్నం తినిపించాలి
నిద్ర లేస్తే మళ్ళ పడుకోబెడుతున్నారా
లేదు అన్నం తినిపించాలి తినకుండా పండుకుంది
వాయిస్ వినపడతలేదండి లోపల వినిపిస్తుంది
తినకుండా పడుకుంది తినిపించాలి అంటున్నా హలో హలో వినిపిస్తుందా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి ఏం లేదు ఏ ఊరికే ఉన్నాను కూర్చొని ఉన్నాను మీకు ఏ ఏ ఫుడ్ అంటే ఇష్టం అప్పలలలా అప్పలు
నాకా
అంటే అప్పలుంటయి కదండి ఇంట్లో చేసుకునేవి
నాకు ఎక్కువగా చక్కలు చక్రాలు అంటే ఇష్టం జం
గర్జెలాంటె ఇష్టమా
హ
గర్జెలంటే ఇష్టమా అండి
అవునవును మీకు నాకు వినిపిస్తుంది మీరు వినిపించట్లేదా
మీ వాయిస్ వినబడతలేదండి చిన్నగ వినిపిస్తుంది
నేను పెద్దగానే మాట్లాడుతున్నాను
మీ ఫోన్ ప్రాబ్లం కావచ్చండి
సిగ్నల్ ప్రాబ్లం ఏమో
ఉమ్ నాకు వినిపిస్తలేదు అసలు మీరేం మాట్లాడుతు చిన్నగ అనిపిస్తుంది ఎక్కడన్నో లోపల
నేను గట్టిగానే మాట్లాడుతున్నాను
ఊ ఎం లేదండి మా బాబు లేకపోయేసరికి నాకు అసలు మంచిగా
వెళ్ళు తీసుకురండి
తీసుకొస్తానండి నిద్రొస్తలేదు అయినా లేకుంటు మంచిగా అనిపిస్తలేదు హ తీసుకొని రావాలి
పిల్లలు లేకుండ నిద్ర రాదు
అవునండి
ఇంక మీ పా బర్త్డే ఎట్ల సెలబ్రేట్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసిరండి
ఫస్ట్ బర్త్డే అయితే బాగ చేసాము భోజనాలు పెట్టి కేక్ కేకు అవి తెచ్చాము
హు
పిల్లల్ని పక్కన ఇంటి వాళ్ళని ఫైవ్ కేజీస్ తెచ్చాం
ఐదు కేజిల అంటే బాగనే చేసారన్నమాట
ఆ ఫస్ట్ బర్త్డే చేసాం అంతే ఇంకా నె
మీ అమ్మ వాళ్ళు చేసార మీరు చేసార అంటే
మా మా అమ్మ వాళ్ళు మేము ఇద్దరం కలుపుకొని చేసాం సగం అమ్మ వాళ్ళు ఇచ్చారు సగం పెట్కొని చేసుకునామ్
లవ్ మ్యారేజ అండి
అరేంజ్ మ్యారేజే నండి
అలా చేసుకున్నారా
ఇష్టం అంటే ఆ చదువు అయిపోయింది ఇంక పెళ్ళి ఫిక్స్ అన్నారు చేస్తున్నాం
చదివైపోయిందని పెళ్లి చేసీలాండి విన పడతలేదండి
అయిపోయిందిగా ఇంకా పెళ్లి చేసేసారు
అవునా అంటే కొందరిని పిల్లల్ని అంటే కొందరికి ఇష్టం లేకుండా కూడ చేస్తారు కదా మాది లవ్ మ్యారేజ్ అండి లవ్ అండ్ అరేంజ్ మా హస్బెండ్ నేను బాగా ఇష్టపడ్డాము మాది ఇంటర్ క్యాస్ట్ కూడ ఒప్పించి చేసుకున్నామ్
ఊ
మా అత్తమ ఏమనలేదు మా అమ్మ వాళ్ళు కూడ ఏమనలేదు ఇద్దరు ఒప్పుకున్నారు
మాకు అల ఏంలేదు పెళ్ళి అన్నారు సరే అన్నాను అంతే అయి
నాకు అసలు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేయండి లవ్ మ్యారేజ్ మీద అంత నమ్మకండకపోయేది ఆ నేనే లవ్ మ్యారేజ్ చేస్తున్నాను చూడండి
అంటే విధి రాత అది ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాం ఎప్పుడు ఏది చేయాలో అది చేసిద్ది అంతే విధి
ఆ అలా కాదండి నాకు అసలు ఫస్ట్ నుండి లవ్ మ్యారేజ్ మీద నమ్మకం ఉండదు పెద్దలు తెచ్చిన సంబంధం అంటేనే నమ్మకం బాగా అట్లా అదే చేసుకుందాము అట్ల జరిపుపోతయి కొన్ని కొన్ని
ఆ మ మన తల రాతలో ఏముంది
ఆ రాతలు ఎందుంటే అదే జరుగుతంది కదా
మ్మ్ రాతని మార్చేది ఎవరు
వినబడతలేదండి మీ వాయిసు
నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా నెమ్మదిగా కూడా మాట్లాడట్లా
అవునా మీ ఫోన్ ఏమన ప్రాబ్లమో అది సిగ్నల్ ప్రాబ్లమో నా మాయ నా మాట మీకు ఇనిపిస్తుంది కదా బానే మీది వినిపించలేదు అలా కొంచమే వినిపిస్తుంది
లేదు నా ఫోన్ ప్రాబ్లమే లేదు బానే ఉంది
అవునవును నువ్ మా ఇంట్లో వాళ్ళ నొప్పిచ్చి మరీ చేసుకున్నాము మాకు ఒక బాబు ఇప్పుడు బానే ఉంటుంది
నెక్స్ట్ ఏం ప్లాన్ చేయట్లేదా
ఏం లేదండి ఇప్పుడున్న ఖర్చులకు ఏ ప్లాన్ లేవు నాకైతే ఇప్పుడు మా బాబును చదిపిస్తే ప్రైవేట్ లోనే చదిపియాలని ఆయన ఫీజులే ప్రైవేట్లట ఆరు నెల్లకే నలభై వేలట అది ఓన్లీ స్కూల్ ఫీనే మళ్ళా దాని బుక్కులకు దానికి ఇంకా కథ అవన్నీ చేస్ పోవాలి ఇంకా మా కొంచెం అప్పులు ఉన్నాయి అప్పులు తీసుకోవాలి వన్నీ చేసుకునే వరకు ఇ అయిపోతది మన జీవితం ఇన్ని
అప్పులు తీర్చేటప్పుడే సగం జీవితం జీవితం అయిపోయింది
ఆ అయ ఉన్నప్పులు తీచ్చుకునే సరికే సగం జీవితం అయిపోతది ఇగ మళ్ళీ ఎక్కడ ఏం చేయాల ఇగ ఉన్నోళ్లని జగుకున్నుడు ఇప్పుడు ఈ రోజులలో పెళ్ళి అంటనే పెల్ ఖర్చు ఖర్చు అంటనే మా బాబుకే నెలకు మూడు వేలండి ఖర్చు తెలుసా ఈ ఖర్చులో చూసి ఇంకో వాళ్ళు ఏమో అసలి అనిపించలేదు నాకైతే ఏమో ఇక ఎట్లయితే అట్లయితది అని అనుకుంటా నేను
ఆపుకుంటే ఆగేదా ఎప్పుడకప్పుడు బయటకు వచ్చిద్దిగా
హహు ఆ కానీ అనుకుంటున్న ఇగ ఇప్పుడు ఒక ఒకరి ఓఓ ఒక నెల ఇట్లా దగ్గు వొస్తుంది జలుబు వస్తుందనీ పడలిసిపోతే రెండు మూడు వేలటే అయిత చిన్నప్పుడు ఏదో మందుసేసప్పుడే ఉండేది ఇప్పుడు ఏ మందు లేదాం న్నా ఏం అర్ధం కాదు మళ్ళీ ఏమన్నా అయితే మనం ఏం ఉండలేం పిల్లలకి ఏమన్నా అయితే ఈ ఖర్చులకు ఈ బాధలకు ఏం చేస్తాం
ఊ
అందరిది అట్లే ఉంటది చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు
అంతేగా అందుకే ఉంటే ఉన్నోళ్ళు ఇంట్లోన పుట్టాలి లేకపోతే అడుకు తినే వాళ్ళని ఇంట్లయినా పుట్టాలి
ఆ అడకది మంచి ఏ రంజి లేకుండా ఎన్నుకుంటాం వండుకోవచ్చు కాని ఈ బాధలి కస్ లేంది ఇప్పుడు మా మాకైతేనా మస్తు ఉంటందండి మాకు ఖర్చే నెలకు పది ఇరవై వేలు పదివేలు ఖర్చ అయిపోతది మాకు ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఆయనకు అది దేవాలి ఇది తేవాలి అని పనులని వారం వారం కురుగాల కనీ నూనని డబ్బులని సరుకులని రూమ్ రెంట్ లని మాకు ఖర్చే అయిపోతది మా జీవ అర్ధం కాలేదండి
మీయానికి ఏ చెయ్యి కాలింది యాసిడ్ పడిందం
మా బాబుకా చేయి గలలేదండి చతి మీద పడింది
అయ్యో బాగా కాలిందివ
ఆహ చేయి గలీ చెయ్యం కాలలేదు నాక్ చెయ్య పట్ అంటే అది వచ్చింది అయితే నేను చేస్తాను నేం చేస్తా అని నా చేతుల నుండి గుంజుకున్నాడు నువ్వేం చేస్తావరా అని నేను గుంచు కుంటుంటే నా చేతుల నుండి గుంజుకున్నాడు ఆయన ఇక వదలమంటే వదలకుండా ఆయన గట్టిగ వట్కొని తాగుతా అంటాడు తాగుతా అంటే అది తాగుతె మళ్ళ మీద పడుతది ఆ తాగుతూ ఉంటార ఫస్ట్ మీద వడుడేమ కాని
మీద పడితేనే కాలీంది తాయితు ఆ గొంతు మొత్తం ఖాలిపోయిందిగా
కాలుడా ఇగ బతుకడు ఎంత ఏజీ అయినది రెండు సంవత్సరాలే కదా బత్కరిగా ఆసీడ్ దగతె పిల్లలు
ఎలా బతుకుతారు
ఊ అది ఇక అందరు నన్ను ననుడే ఒక్క ఉన్న పిలకాని ఒక్కని మంచి జాగ్రత్త చూసుకోవా అంతగనం ఏంది నువ్ యష్ ఏది అంత అద ఇద ఇగ అందరు ననుడే పడక తప్పదు ఇగ అందరి తోటి
అంతే రెండు మాటలు పడితే ఏమి ఇబ్బంది లేదు కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలిగా
అవునండి ఇంకా అది నయం తాగుతి ఇంక ఎట్లుండిప్పుడు నా పరిస్థితి ఎన్ని లక్షలు పెట్టినా కోల్పోకపో నా ఉద్యోగం పోవు అని పోవు ఇగ నాకు పిలగానికంటే ఎక్కువనా చేసేది ఏదన్నా ఉంటె
అంతేగా
నాకు కొడుకు లేకుండా ని బతకన బతుకసలు అద అంటే లే లేనప్పుడే బాధ ఉండదండి ఇట్లా ఉంది కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళ మన తోటి ఉండి మనతోటి గడిపి మళ్ళ లేకుంటే ఆ బాధే వేరే ఉంటది అంటే అన్ని గుర్తుకొస్తా ఉంటయి జ్ఞాపకాలు అయినా చిన్న పిల్లలు ఎవరికైనా ప్రాణమే ఉంటది కదా
అవునా
ఒకసారి ఊహించుకుంటేనే పిచ్చి లేస్తుది నీరు అనేది
ఆ కొంచం కొంచెం దెబ్బ తగిలితేనే
అ
మా చిన్నమ్మాయికి కొంచెం దెబ్బ తగిలితేనే నేను ఏడ్చాను ఇంకా ఏమన్నా అయితే నా
ఉం ఇగ లేనపు ఇప్పుడు ఫస్ట్ లేనప్పుడే బాధ ఉండదండి కానీ ఇట్లా వచ్చి ఇట్లా అయితే ఏదన్న అయితే ఇగ బాధ వేరే ఉంటది
బ
కదా
అవును
ఉం బాధలు ఇ కష్టలు తే అంటే అన్నరాటగా వెనకట్ట ఎవరో సముద్రలు ఇదుతగాని సంసారం ఇదాలేన్ర నేనని
ఆ ఈ ఈ మాట మా నాన్న కూడా చెప్పేవాడు మా నాన్న కూడా చెప్తుండేవాడు నేను చిన్నప్పుడు
అదే యి పెద్దొళ్ళు అన్న మాటలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తానయి న
ఆ అప్పుడప్పుడు నాక్కూడ గుర్తొచ్చ ఇది మా నాన్న అనే మాట సముద్రానైనా ఇత ఈదగలడేమో గానీ
ఆ ఈ సంసారాన్ని ఈదలెండ్రా బబు ఒ యి అంత ఏందిరా ఏందండి ఈ ఈ రోజులల్ల అసలు వెనకటన్న ఒక అంగి కొ నాలుగు అంగి ఒకళదొరు ఎసుకొని ఒకళ్దొ ఉన్నాది ఇప్పుడు ఏది కొందమన్నా వేలు ఏదన్నా చేద్దామన్న వేలే
డబ్బులతోనే ముడిపడుంది అన్ని
ఉం ఏదున్నా అదే ఇప్పుడు డబ్బు డబ్బు డబ్బు
డబ్బు లేంది మనిషి జీవితం లేదు
మీ బాపకు ఎ కలర్ డ్రెస్ కొందం అనుకుంటున్నాలు బర్త్డేకి
తను కొంచెం చామన్ చాయా లైట్ కలర్స్ అయితే బాగుంటాయి
ఉం ఇగ మీకు వాళ్ళతోటె సరిపోతది కదండీ
ఆ వీళ్ళు వీళ్ళకి పొద్దున్నే లేపి వీళ్ళను రెడీ చేసి వీళ్ళ టిఫిన్ పెట్టి వీళ్ళని స్కూల్ పంపించి వినానికి బాక్స్ కట్టి అది ఆ దాంతోనే సరిపోయిద్ది మధ్యలో ఖాళీ టైం ఉంటే ఒక గంట అలా ఉంటాను నా టైం లో కూడా నేను ఏదో ఒక స్టిచ్ చేస్తూ ఉంటాను జాకెట్సు
సరే అండి మరి
ఆ సరేనండి
మ్మ్